శుభోదయం
ఏ హల్ అవ్
శుబోదయం అంటన్నా
ఆ
ఏం చేత్తన్నారు. టిఫిన్ తిన్నారా
ఏం చేస్తున్నాను. ఏమి లేదు ఉన్నాను. ఉన్నాను. ఎందుకు అంటే ఇప్పుడు సగం బుక్ చదువు కుంటున్నాను.
బాగ లేదులే స్వామి.
ఈ వదిన ఎక్కడ పెడితే ఎక్కడ పెడితే అక్కడ బుక్స్ పడ్ పడేస్తుంది.
ఏం మేద్దాం లే. ఏం చదువు తున్నారు.
నేనా ఏయ్ ఇప్పుడేతే అర్జున్ ది అన్నముంది తినుపో నెస్ట్ది ఎక్కడ చదువుతున్నావ్.
దేంతో తింటాది.
నువ్ మల్ ఐన
ఓహ
అంద్ ది దీంతో బదులు మర్చిపోతుంటానండి. ఏ డడ పత్ర ఉ పోస అ గుదిపట్టుకో ఇదే అ కుండ్రుహ్ ఉన్న
ఓకే. ఏమన్నా గవర్నమెంట్ జాబ్కి అప్లై చెత్తాదా
నే చేయ్ను ఏ ఈ మద్యలో అయితే ఏది అప్లై చేయలేదు వద్దే ఇగ మా నాన ఉ హ్ హా అందుక నంది అృధ
నేను మోన్నా పోత అప్పై పోయి చేచాను కానీ లాలేదు
ఓకే
అవున్ బోర్డ్ బిత్కెల్తే డన్ బై డెన్ రాహుల్ డన్ బై టెన్ రావాలి నెక్స్ట్ కరోనా టైమ్ లో అందరికి అందరికి టెన్ బై టెన్ ఓచ్చాయి కదా
అవునవును
వాళ్ళు వాళ్ళ ఇష్ట అయిపోద్తే కానీ మనం కాదు మనకు రాదు అందుంది
ఇంకా టూ తౌసండు థర్టీ వరకు వాళ్ళింట్లుంటది కరోనా బ్యాస్ ఆ ఉ తండ్ తండి వరకు ఆగుతూ ఆ అది ఉంది అంటే చాలా మంది కొచ్చాయి కదా
అవునా అత్త మా చక్కితతా అంతా ఎవరు లే గన్నదో కాదో నావల్లే
అవును కరుణ టైం లో ఎ బి సి ఎబిసి లు రాంగ్ నీకు రా వెంటనే నచ్చేసా ఇక్కడేమో ఇక్కడేమో జీ మాసైడు మాసైడేమో
హ పాసవ్వముందు పాస్ ఏలా అవుతరా బాబోయ్ అనుకున్న అనికొన్న వాళ్ళ కూడా టెన్ బై టెన్ లు వచ్చాయ్
కీని బల్ లా ఏటు కెటం కిట్టం పాఠం రాం అంటే అయిపోయింది
పిహ్
ఆ
యా అమ్మ లే అమ్మ మాసైడ్ గా ఆళ్
తది విన్న వాళ్ళ టెన్ బై టెన్ ఏ చదువు రాని వాళ్ళు టెన్ బై టెన్ ఏ
అవును అవునే ఈ ఇప్పుడు ఇప్పుడు ఈ ఇప్పుడైతే ఎందా ఎంత చదువుకున్నామా ఎన్ని మార్కులు వచ్చాయా ఆ అన్నదే కాపు మనలో ఎంత టాలెంట్ ఉన్నదో అన్నది అన్నది మాత్రం చూస్తున్నారు ఆహ్ ఇప్పుడైతే అందుకే ఏజాబ్ కైనా సరే ఇంగ్లీషు మాట్లాడకూడదు ఆ నీకెన్ని నీకెన్ని కిట్స్ ఉన్నాయి ఏజ్ ఉన్నాయి అడుగుతున్నారు గానీ నువ్వు ఇప్పుడు ఎంత చదువుకున్నావు అంటే మార్కుల తో పనిలేదు అని నేను అనుకుంటున్నా
అవును తదువు అయిపోయిన తర్వాత మా కొత్త పనున్నది జాబ్
అ ఈ రోజుల్లో మార్కులకి వాల్యు లేకుండా పోయింది
అవును కావాలంటంది
హవ్
ఇప్పుడు అందరికి మార్కులు ఎక్కువ ఆశ తక్కువై పోయి
మ్
తొందర తొందర లానే ఉంది ఏం మార్కులేమో బారిపొయింది ఇంకేంటి
ఏం కూర వన్నడు
హు ఉమ్మ్ నేను ఎగ్ జేసి ఎగ్ కర్రి
ఆ మీదే చేశారా
నేను మేము నేను నేన్ చేయలేదు కానీ ఉల్లిపాయలు కట్ చేశా
ఓ
మేము చేసినది మేము చేసినది తినరట అందుకే వాళ్లది వాళ్లే చేసుకుంటారు
మేము ఇక్కడ పుట్టినప్పుడు నుకుతు తిన్నాం
ఓహో
ఓకే బాయ్
ఓకే బాయ్